ఆ వినిపడుతాందా
విన్ పడుతాంది మేడం
సౌండ్ ఏమన్న వస్తాందా
లేదు నేను మ్యూట్ చేసేసినాలే
అవునా
ఉమ్
ఏం మ్యూట్ చేసేసినావు అమి
ఏం మ్యూట్ చేయలో చెప్పు
ఆ ఏం లేదులే చెప్పు తిన్నవా
తిన్న నువ్వు
తింటిప్ప ఏం చేసింది ఆంటీ
ఆంటీ మొన్న మటన్ సాంబర్ చేసింది ఇంగ నిన్న శుక్ శనివారం కదా తినలేదు ఫ్రిజ్ ఫ్రిజ్ లో పెట్టేసి ఈరోజు చేసినాం
అవునా మటన్ అంటే మటన్ చేసినారా ఈరోజు
లే మొన్న చేసినదే ఫ్రిడ్జ్ లో పెట్టి ఈరోజు ఉడుక్ చేసినది మ్ ఇంగా అంకులు అన్నను తొడుకొని పోయా అన్న ఈరోజు హైదరాబా డ్ పండకు వచ్చిన అయిపోయే కదా
ఉ హుమ్ ఇంకమ్ ఆ
అన్నకు అయిపోయే కదా
ఆ నువ్వేప్పుడు పోతావు కాలేజ్కి
నేను ఇంకా తెల్ల నేను రేపు హాస్పిటల్కి పోవాల్ల స్కానింగ్ తీపియాల్ల తర్వాత స్కానింగ్ రిపోర్ట్స్ ఉమ్ స్కానింగ్ రిపోర్ట్స్ని బట్టి అదే చెప్పింలా గాల్ బ్లాడర్ లో స్టోన్ ఉందిమే అనేసి
ఆ తగ్గిపోతుంది అన్నారు కదా
అది తగ్గిపోతుంది అన్నారు ఇంకా అంటే టూ మంత్స్ తర్వాత స్కానింగ్ తీసుకోమని చెప్పిరి
ఆహా
ఇంగా టూ మంత్స్ అయింది త్రీ మంత్స్ లోపల చేసుకోవాలం ట టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ లోపల ఇంగా చేసుకుందామని ఇంగ మొన్న పోదామనుకున్నాం శుక్రవారం పండగ కదా ఉండానన్నారు గురువారం, శుక్రవారం, శనివారము. ఇంగ అందుకని రేపు పోదామని కాలేజ్కి కూడా పోలా రేపు హాస్పిటల్ కు పిఎస్ కుప్పం
ఆ
ఇంగా ఆడా చూపిచ్చుకొని ఆ
అ
ఇంగాడ చూపిచ్చుకొని స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చిన తర్వాత ఒకవేళ అది అట్లే ఉండేం
ఎస్ కుప్పమ్ ఉమ్ ప్రైవేట్ హాస్పిటల్ కదా
ఆ ప్రైవేటే
ఎందుకంటా వచ్చేది
ఏమో అ తెల్ల ఎందుకు వచ్చిందో ఒకటే ఒకటే ఉండేది అది ఏది కూడా త్రీ పాయింట్ సిక్స్ ఎంఎంఏ ఉ ఉండేది అది ఎంఎం లో
ఆ అంటే దానివల్లే ఏమి కడుపు నస్తుందా
దొక్కులు నొప్పి అదే మనకి నేను స్కూ కాలేజ్ లోన్నప్పుడు వస్తానులేదా ఓగి అట్లా వస్తుంది అప్పుడు స్కానింగ్ చేపిస్తె అప్పుడు అప్పుడు స్కానింగ్ చే వీళ్ళ్ ఎక్స్ తీపిచినాము ఎక్స్ తీపిస్తే గ్యాస్ ఆ
ఎక్స్రే తీపిస్తే ఏం తెలుస్తుంది
ఎక్స్రే తీపిచ్చింటే అది ఇది గ్యాస్టిరిక్ ఉన్నారు
ఆహా
హ్మ్మ్
స్కానింగ్ కి ఎక్కువ రా రేట
ఆ స్కానింగ్ కి ఎంతమ్మా పదహైదు వందలు నేను ఆడ పుత్తూరులో చేపిచింద్ ఫస్ట్
అ బాగున్నారా ఎక్స్ రే
ఎక్స్ రే ఎంతా మూడు వంద నాలుగు వంద
అవునా
మళ్ళా స్కానింగ్ ఈడ పిఎస్ లో నాది ఆరోగ్యశ్రీఖ అడికిందా తీపిస్తాం కాబట్టి నాలుగు వందలే
అవునా ఆరోగ్యశ్రీ ఎట్లా ఇప్పుడు మాకు లేదంటే ఎట్లా అప్లే చేస్కో
ఎందుకు లేదు ఆరోగ్యశీ అందరికీ ఉంటుంది ఆరోగ్యశ్రీ మీ అమ్మని అడుగు ఒకసారి ఆరోగ్యశ్రీకాడు ఉందా లేదా
ఆహా ఏం పటలే మేౠ అట్లయితే ఎళ్ళి చూపించుకోచ్చు మా
చూపించుకోవచ్చు ఎడడైనా ఆంధ్రప్రదేశ్ లో యాడన్న చూపించుకోవచ్చు కోచ్చు ఆరోగ్య శ్రీ కార్డు పెట్టుకుంటే
ఏ ఏ హాస్పిటల్ కన్నా
హ్మ్మ్ ప్రైవేట్ అది ప్రైవేట్గా ఇప్ మేము నేను పోయరు కూడా ప్రైవేటే కదా కా నా ఆరోగ్యశీ కార్డు వర్తిస్తుంది కాబట్టి
ఆ అన్ని హాస్పిటల్లోన వర్తిస్తుంది లేకుంటే ప్రైవేట్ లో కూడా కొన్నిటి వాటికే వర్తిస్తుంది అని ఉంటుందా
అను వర్తిస్తుంది
అవునా
హ్మ్మ్
హ్మ్మ్ ఇంకా
చెప్పాల
హ్మ్మ్ చెప్పాల నువే మళ్ళా ఇంకేం అడుగుదాం ఫెస్ట్ ఎప్పుడు మీ కాలేజ్ లో అయి
అయిపోయి గదా పది పన్నెండు రోజులు చేసినారు
ఓరు నాయన పన్నెండు రోజులు మీకు కళసలు జరుకోకుండా పన్నెండు రోజులు ముందు మేము వన్ మంత్ జరిగినవు కదా క్లాస్ లో
మే మాకు సెమ్ స్ట సెమ్ అయిపోయింది ఫిఫ డిసెంబర్ ఫిఫ్టీన్త్ అయిపోయిందా సిక్స్టీన్ నుంచి క్లాస్ స్టార్ట్ అంటే సిక్స్టీన్త్ నుంచి ట్వంటీ సెవెన్ దాకా జరిగింది వన్డ టెన్ డేస్ జరిగింది క్లాస్ లు చక్కగా డైలీ క్లాసులు జరిగినది రోజు ప్రతి పీరియడ్ తర్వాత స్పోర్ట్స్ కెని స్క్రీనింగ్ పెట్టేస్రీ డిసెబర్ ఫిఫ్టీన్ నుంచి డిసెబర్ సిక్స్టీన్ నుంచి డిసెబర్ ట్వంటీ సెవెన్ దాటి ఇంకా జరిగినాయి తర్వాత ఆ ఆ తర్వాత స్క్రీనింగ్ అన్నారు స్పోర్ట్స్
స్క్రీన్స్నింగ్ అంటే
అంటే ఇట్లా ఆ అందరికి అంటే ఎవరెవరైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరిక పెట్టి దాంతో బెస్ట్ ని సెలెక్ట్ చేస్తారు
ఆహా
ఆ
ఆహో మళ్ళా వాళ్ళకే పోటీ పెడతారు
వాళ్ళతో వాళ్ళ వాళ్ళ సెలెక్ట్ చేసింటదే సెలెక్ట్ చేసినోల్ని వేరే బ్రాంచ్లతో పెడతారనమాట
ఓకే ఓకే అట్లా క్లాస్ లో నీకు నువ్ దేంట్లో పోలా
మా ఒక్కే రో మేము ఆ స్క్రీనింగ్ రోజు పోయి పార్టిసిపేట్ చేసినాం రన్నింగ్ లో రన్నింగ్ లో ఒకటి పార్టిసిపేట్ చేసింది
ఆ
రన్నింగు లాంగ్ జంపు
ఆ
ఆ ఆ రోజే మే ఎక్కుంది చూడు నొప్పి
అవునా
దేవుడా ఆ రోజు నాకి నైట్ పన్నెండు పదకొండాయే ఆ రూమ్ హాస్టల్ కు వచ్చే కొందరికి హాస్పిటల్ పోయి సలైన్లకి నొప్పి తగ్గల ఇంజెక్షన్ ఇంజెక్షన్ ఎసరు ఇంజెక్షన్ ఎసరు కాసేపు తగ్గింది తర్వాత మళ్ళా స్టార్ట్ అయింది ఇంగా స్టార్ట్ అయ్యి కుందరికి మళ్ళీ సెలైన్లు పెట్టినారు రెండు రెండ్ రెండు బాటిల్లేమో సెలైన్ లారోజు
ను గ్రేట్ ముస్సా ఆమె అంత సెలైన్లు పెట్టించుకుంటా దేవుడా
ఉమ్ ఆ రోజు నైట్ పదకొండెమయే లేద మే హా హా
వేర్ క్లాస్ లో అందరు చూడొచ్చా కాదు స్క్రీనింగ్ చేసేటప్పుడు క్లాస్ లో అందరూ ఎలో ఉందా చూసేకి లేకుంటే
ఉమ్ మన ఆహా లేదు మన క్లాసు లో అందరికి ఉంటున్నారు అందరు స్క స్క్రీనింగ్ రోజు అందరు కాలినే మే
ఆ
ఆ రోజు క్లాసులు ఏం జరగవు ఒక్క రోజే స్క్రీనింగ్ జరిగింది మాకు
అవునా స్క్రీనింగ్ తర్వాత స్పోర్ట్స్ లో సెలెక్ట్ థె చుడు వాళ్ళు వేరే బ్రాంచ్లతో ఆడతారు చురు
ఆ అవన్నీ వదిలేస్తార్ మే ఆ అప్పుడు ఇంకా మే ట్వంటీ వన్నె, ట్వంటీ సెకండ్ ఎప్పుడో మే మా స్క్రీనింగ్ జరిగింద స్క్రీనింగ్ జరిగిందా వదిలేసారు మాకే ఇంకా ఆ రోజు నుంచి లేదు జరుగులే క్లాసులు ఒకటో రెండో జరుగుతుందంటే పొద్దున్నే ఫస్ట్ పేడ్ జరుగుతుంది పొద్దున్న ఫస్ట్ పేడ్ ఉంటాం అట్ం చేసుకొని వచ్చేస్తాము
ఆ
మళ్ళీ ఎవరో కొంతమంది ఉంటారు వాళ్ళకి ఏదో చెప్తారు క్లాస్ లో మే నేను అసలైతే నేనుచ్చ ఒక్క క్లాస్ ఇనింధి లేదు ఎస్తారమ్మ ఎస్థారు వస్తారు ఫస్ట్ ప్లేట్ సార్ ఫస్ట్ ఫీడ్ వేసుకుంటామా అదే అటెండెన్స్ అంటే అప్పుడు మాకు అదే అటెండెన్స్ ని డే మొత్తం మిస్ అంటలే పొద్దున్ బోయ్నా పొద్దున్న ఒక పిల అటెండెన్స్ ఎసుకున్నమంటే అదే అంత అటెండెన్స్ పడుతుంది మాకు అప్పుడు మా
ఆహ
ఆ తర్వాత ఫెస్ట్ ఎప్పుడైంది ఫిబ్రవరి ఎయిత్ ఫిబ్రవరి నైన్త్ ఫెస్ట్ అయిపోయింది
ఆహా
అయిపోయింది కదా ఫిబ్రవరి ట్వంటీ చి జనవరి ట్వంటీ నైన్ నుంచి ఫిబ్రవరి నైన్ దాకా
ఓ
అయిపోయింది తర్వాత క్లాసులు స్టార్ట్ అయిన నార్మల్గా ఆరు అప్పటి నుంచి ఇంకా డైలీ ప్రతి పీరియడ్ అటెండెన్స్ చేసుకున్నా అంతకు ముందు వరకు ఫస్ట్ సుకుంటే అదే అటెండెన్స్ అంత
ఆ
ఎంత జానవరి నుంచి చెక్కేసుకో డిసెంబర్ నుంచి జ ఫిబ్రవరి దాకా మాకు క్లాస్లే జరగలేదు జరిగినాయి ఒకటో రెండో జరిగినాయి మేము మా క్లాస్లు ఏవి అటెండ్ కాలా
అయ్యో ఎప్పుడు సెమ్ము మిడ్డు జరగలే ఇంకా
ఫస్ట్ మిడ్ అయిపోయి కదా
ఎప్పుడైపోయామి జరగల క్లాసులు అన్ని ఫిబ్రవరి నైన్ తర్వాత
మీయి మార్చ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ మిడ్ వన్ అయా ఈ మంత్ లోనే
అహ
ఎంత ఫస్ట్గాయిపోగట్టినరు మీర్ సిలబస్ నిజంగా ఆ వి యల్ ఎస్ తే మాకున్న కశ్న్ బ్యాం కి ఆయిన్ చెప్ పిండే దానికి సంబంధమే లేదు తెలుసా అసలు మేము ఆ కోష్ షన్ బ్యాంక్ చూస్తే షాక్ ఏంది ఇవన్నీ మాకు చెప్పినడు ఒక్కటి చెప్పలేదు మాకు ఆయన ఫస్ట్ యూనిట్ లో చెప్పింది అంటే ఫ్యాబ్రికేషన్ ఒకటి చెప్పినాడు నడువే అన్ని పి ఎన్మాస్ ఫాబ్రికే పిమాస్ ఫ్యాబ్రికేషను పివల్ ఎన్వెల్ సిమాసు బై సీమాసు ఇవి చెప్పినాడు అంతే ఏడేమో స ఏడు ఫ్యాబ్రికేషన్లు ఏమో చెప్పినాడుమే అంతే ఏడు ఫ్యాబ్రికేషన్లు ఫస్ట్ యూనిట్ మొత్తానికి చెప్పింది ఇంతే ఏడు ఫ్యాబ్రికేషన్లు సెకండ్ యూనిట్ కి ఊ ఫస్ట్ యూనిట్ అంత టైమే చెప్పింది అయిప ఫస్ట్ యూనిటు
ఆ
సెకండ్ యూనిట్ కి స్టిక్ డయాగ్రామ్ లే అవుటు
ఆ
లామ్డా రుల్స్ డిజాయినింగ్ రుల్ లేవర్ డిజాయినింగ్ రుల్స్
ఆ అంతే
ఆ నాలుగు టాపిక్లు చెప్పినాడు అయిపోయింది సెకండ్ యూనిట్
మాకు అంతల మ బోడియా మాక్ అన్ని రోజుల నుంచి చెప్తాను అవే చెప్పింది లాం అవి చెప్పలేదు మేడ మేడ జస్ట్ రాసుకోమంటుంది రాసుకుంటా పోతాంటాం అంతే రాసుకునేది రాసుకునే వాళ్ళు రాసుకుంటారు లేనోలు లేరు మేడం కూడా తెల్స్ సో అంటే మేడం వరుస నోట్స్ లో ఉండే చెప్పదు మీ ఏడో పాయింట్ చెప్తా అంటే అంటే అది అర్థం అయిందా పాయింట్ అర్థం కలిదు కాదు ఆమె రాసుకొని వచ్చిందంటే చెప్పేస్తుంది అంతే మనకి ఆమె కి అంటే నాకు అర్థం అయ్యే పాయింట ఆమెకి అర్థం అయితుంది కదా అది మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అంతే అబ దేవుడా స్వామి అ వి యల్ ఎసి ఎట్లా చదువుకున్నామో లే చదువుకునేష్ణం అంతే ఏ సైడ్ బోతావ్ మ్మీ మీ వుండు మళ్ళా చేస్తా ఆ
సరే